హలో పోన బస్తుందా మ్మ్ ఇప్పుడు మనము ఈ కాల్ చేసా ఇ తొంటి కాల్స్ అయిపోతాయి కదండి మనకి ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు ఒకరికి కాల్ చేశాను నువ్ సారే ట్వంటీ నుంచి నైన్టీన్ క వచ్చి వన్ బై నైన్టీన్ అని పడాలి కదా మనకి బట్ నాకు జీరో బై నైన్టీన్ అని పడుతుంది
అ అంటే జ నైన్టీన్ జీరో బై నైన్టీన్ కదండి అప్ ఇప్పుడు మీకు ట్వంటీ ఉండాల్లా కదా అంటే మీరు చేసి మాట్లాడాలి లేకపోతే వాళ్ళు చేస్తే మీరు మాట్
వా ఫస్ట్ నేను కాల్ చేసాను సో అప్పుడు ఏంటంటే వన్ బై నైన్ ఇనాన్ పడింది ఇప్పుడు నాకు వేరే వాళ్ళు కాల్ చేశారు మళ్ళీ జీరో బై నైటీన్ అనబడింది
సరలేదండి ఇప్పుడు ఒక ఏదైనా
ఓకే అందుక డౌట్ వచ్చి ఇ మ ఐడియా ఉన్నా మన్నా అడుగుతా
మ్మ్
మ్మ్ హ్మ్ మీ ందిన్నానండి ఇంట్లో ఏం తిన్నారు
ఇంట్లో దోశ చేసానండి మార్నింగ్ కు ఇంకా అదే ఇప్పుడు కూడా కంటిన్యూ
మ్మ్ మ్మ్ హు మ్మ్ ఎండవుత్
ఏమీ ఇంజనీీరింగ్ అండి
ఇంగేం లెరింగా కొడుగేట్లో జరుపుకున్నారండి ఇలాది చె
బానే చేసుకున్నామండి మీరు
బ చేస్కు కూడా మీర జతర చేసుకోర
చాతర అ మా లేదండి మా పల్లెటూళ్లలు మా వాళ్ళ ఊళ అట్ల అయితే అలా చేసుకుంటాము అడి
ఆహ
అ ఏం లేదండి జస్ట్ ఊరికే
అ
నా లేకపోతే కాన్ఫిగర్ ఈఎస్పి ఐడిఫ్ ఎక్స్టెన్షనా అండి
ఏది ఎక్కడా
ఇప్పుడు ఇందాక ఒక కోడ్ ఉందండి విఎస్ కోడ్ లో అందులో ఎడిట్ కన్ఫిగరేషన్ ఆ చేడెస్ ఫిక్స్టెన్షనా అండి
అంటే మేము మళ్ళీ ఎక్స్టెన్షన్ కాంతిగర్ చేస్తున్నారా
నాకు ఒకక్కడ ఏదో ఒక కాన్ఫిగర్ ఫైల్ ఇక్కడ లేదు అని చెప్పి చూపిస్తాంది ఎందుకు
దాని మీద క్లిక్ చేయండి కస్ంగతుద
దేని మీద అండి అదే అడుగుతున్న కాన్ఫిగర్ ఎక్స్టెన్షన్ దాని మీదనా
ఆ కన్ఫ్యూజర్ ఎక్స్టెన్షన్
దాని మీద క్లిక్ చేస్తుంటే ఏదో న్యూ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ షో ఎగ్జాంపుల్స్ కాంపోనెంట్స్ మేనేజర్ అని చూపిస్తాది
మాకు ఇందయితే అది కావటమండి
అన్నట్ ఇక్కడ సిమి క్లి జొనా అండి అది మీరు అప్పుడు చెప్పారు కదా చేంజ్ చెయాలి అని చెప్పేసి.
హ్ సిమెట్ ఫిల్స్ లో సీమెట్ క్లిస్ లో జస్ట్ మీరు మీ హెడ్డర్ ఫైల్ ఒక్కటే లైక్ మెయిన్ డాక్స్ ఒకటే ఇంక్లూడ్ చేయాలా, మెయిన్ సీమ్, మెయిన్ సీమ్ హా సరే చెయ్యండి. హ
చెప్పుకో ఇంకేమండి ఇంకేం చెప్ చెప్పండి.
ఏంటండీ.
ఉ ఏం లేదండి.
ఏంటింది అండి. నేను కూడ స్టూడెంట్
ఏది కాల్స్ ప్రాబ్లమ్ అని చెప్పారు ఓకే.
హా అదే అదే చెప్పిన కదండి నేను ముందు వేరే అమ్మాయి కాల్ చేసి, ఆ అవును. మీకే
ఇది ఎగ్జాంపుల్స్ లో ఉంటుంది కదా అండి. కాదండి. మీరే పెట్టుకొని పొదునుంచి వన్ పర్సెంట్ ఈ డాన్స్ అంటె ఏం ఇంట్రెస్ట్ ఏమన్నా
హామ్
ఏంటిది.
బావేస్తార అండి డ్యాన్స్ మీరు? అవును
ఆ పర్లేదు అండి.
హుమ్
కాదండి ఇక్కడ కాన్ కాన్ఫిగర్ అనే ఫైల్ చూపిత్తలేదు నాకు
కాన్ఫిగర్ అనే ఫైల్ ఏ చూపియలేదా. హుమ్ ఏమో అండి మేబి ఏం ప్రాబ్లమ్ ఉందో నాకు మీది అర్థం కావడంలె మనం క్లారిటీగ అది చూస్తే అంటే తెలుస్తుంది. అంటే ఇట్లా అడుగుతే అర్ధం కాదు
అంటే ఇప్పుడు కే కాన్ఫిగర్ అనీ ఉంటది కదా అండి అలా నాదంటూ చూపీ యడం లేదు. ఎవర్ని అడుగుతున్నావ్ దానికి ఏం చెప్తు అయ్యో
హ్
హ్ హు
ఏమో అండి ఆప్షన్ తెలుసా ఒకసారి కమాండ్ వ్యూ ప్యాలెట్ కి ఏళ్ళి టైప్ చేయండి ఏమన్నా ఎడిట్ కాన్ఫిగరేషన్ అట్లా వస్తుందేమో
అర్థం కావట్లేదండి నాకు
ఆవు కమాండ్ వ్యూ కమాండ్ ప్యాలెట్ కెల్లి అక్కడ ఎడిక్ట్ కా ప్రేవేసినట్ల ఏమన్నా వస్తాదేమో చూడండి.
ఓ ఓ అన్న నీకు ఎప్పుడు గుర్తుకు రానా ఇంతవరకు వచ్చిందని చెప్పి మురిసిపోయానండి. తర్వాత కథ తెలిసింది ఎలా కాదు ఇలా చేయాలని
ఆ
ప ము
ఏమండి కాలేజ్ పోలేదా ఇంటికాడ ఉన్నారా.
అవునండి. మా కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది. ఇంకా ఏం అటెండ్ అవుతావు లే ఇంకా క్లాసెస్ ఉన్నాయి. అంటే కొద్ది వర్క్ ఉంది అం యా అది కంప్లీట్ అయిపోతే కొద్ది ప్రశాంతంగా ఉంటుందిని నా ఫీలింగ్
హ్ అవునవును లేండి
చూ
అ
హలో హలో ఏం లేద ఆ అండి
వినిపిస్తుందా
ఆ వినిపిస్తాందండి ఎవరు అప్ప నువ్వే సూపర్ అక్క అక్క ఇంకేంటి అండి మీరు పులు ఎలా జరుపుకున్నారు వాటిలా
ఆ జరుపుకున్నాం ఆ నేను వచ్చేసినా అండి మాకు ఇంకా కాలేజ్ ఉంది మళ్ళీ అటెండెన్స్ పోతుంది
హుమ్ అంటే
ఈ రోజు నేను బీనాటుకనే అమ్మాయికి అటెండన్స్
అవునాండి దేంలో లాబ్ క
ఆ అవునండి ల్యాబ్స్ కి మాకు ల్యాబ్స్ ఉన్నాయా త్రీ టూ ఫైవ్
ఓకే అడ అయ్యో నాకు చెప్పన్నావు కదమీ అక్కటి నుంచి చెప్పిన మా అంత అంటే అందరికీ వేపేాలంటే కుదరదు కదండి ఇంకా
అవునండి ఎందుకంటే ఆడ ఫ్యాకల్టీ వాళ్ళు చూ చూస్తారాని మాకి సో ఇంకా ఏం చేస్తాము ఒకవేళ అందరికి వేసినం ఇంకోవేళకి డౌట్ వస్తుంది ఇంకా మళ్ళీ డౌట్ వస్తే నేను చిక్కిపోతా ఇం నాకు మళ్ళీ అటెండెన్స్ పోతుంది అందుకే ఎవరికి వేరే జస్ట్ అమ్మాయికి ఒకటీ ప్రెసెంట్ తీసుకున్నాం
ఆ కాదండి ఇక్కడ సి మేక్ లిస్ట్ ఏమ్ చేయలా అని
సీమేక్ లిస్ట్ లో ఏం చేంజ్ చేసేదిదా ఇన్ కేస్ నీకు సెట్ అట్లా ఏమన్నా ఉంటే అవి తీసేసి అంటే ఫస్ట్ ప్రీవియస్ ఇన్బిల్ట్ అలో వల్డ్ ఉంటది కదా దాంట్లో ఉన్న సీమేక్ లిస్ట్ కాప్
మీర మీరేమైనా షేర్ చేస్త ఒక సర ఒకక్కడి ఒకసారి అలాగా
అద కష్ట
సావా అంటే మీరు జస్ట్ అది సీమ క్లూస్ లో అ కాపీ చేసి పెట్టండి ఓహో ఒకవేళ మీరు ఏయ్ నుంచో నువ్వేమి ఆడుతావా
మీరు ఏం సైడ్కి వెళ్ళాలని
ఇప్పుడు అది
హైదరాబాద్ కా ఆ మీ అన్న సేమ్ చదువుకోవడం లేదా
ండి ఇదే అబ్బా ఏం లేదండి జస్ట్ ఊరికే చూస్తున్నాను ఇంకా ఇప్పుడు నుంచి కనీ సం అంటే సి లాంగ్వేజ్ అన్నా పడతనన్నా ఏదో ఒకటి కంప్లీట్ గా నేర్చు
మ్మ్ హ్మ్ హ్మ్మ్ అవునవును మాకు ట్రైనింగ్ ఇస్తా అని చెప్పినారండి ఏ ఎస్ ఎం ఎగ్జామ్ అయిపోయినాక టూ మంత్స్ హాలిడేస్ ఇస్తాయా